అ చెప్పాలా నువ్వే ఏం స్పెషల్ ఈరోజు పీజీలో
ఏ ఏం బాగోదరా ఏమో వెజ్ చేసింటారు నిన్న అయిను చికెన్ చేసారు ఈరోజ్ చేసుకోవలనుకున్న ఏమో చేయలేకపోయా
అంటే మీరు ఆ ఇండక్షన్ స్టవ్ లోనా కిందికెళ్ళేస్తున్నారు కిందికెలెస్తారు ఇండేక్ శృందా ఏన్ తెచ్చుకోరా ఒక ఎగ్స్ ఆమ్లేట్లు ఎస్కోడానికి ప్లయిట్లా ఊహు అక్కడెక్కడ దొరకవు కదా
ఇక్కడ ఒక షాప్ ఉంది కదా సిగరెట్ షాపు అక్కడ దొరుకుతుంది అయినా రాజన్ కొంటెలో తీస్ కుంటే మొక్కలా బాగుంటాయని అని ఫీల్
అంతే ఆహ్ అక్కడ దూరం కాబట్టి అట్లనిపి పిస్తది
దిబ్బులోనూ దొరుకుతుంది దిక్ బుట్ లో ఏమో అంతడట్ చదు అదేమో పల్లటూర్ ఫి ల్ ఒచ్చేస్తుంద అక్కడికి కెల్ ట అక్కడుండే ఫేసులు ఒకల ట్ చూసేది అబ్బబ
అంతే నాకైతే అట్లాంటి రూలల్ రూరల్ ఏరియాస్ లో ఉండాలంటేనే ఒక లాంటి ఫీలింగ్ అంటే నేనెక్
ఇప్పుడుప్పుడు ఇక్కడ ఓకే ఓకేగా ఉంది ఇక్కడంతా కడుతున్నారుగా కుబేర అది ఇది ఇదంతా ఓపెన్ అయితే బాగుంటుంది ఇక్కడ కూడా
ఊ నాకు తెలిసి ఇంకా చానా వస్తాయ్ ర మన కాలేజ్ ఉంది కాబట్టి అదే ఒక ప్లేస్ అయిపోతది అప్పుడు కరెక్ట్గా వస్తుంది సేమ్ మా అక్క వాళ్ళు ఉన్నప్పుడు కూడా అట్లా జరిగింది ఏం లేవు లేవు లేవు అనుకుంట అవున్రా మా అక్క నువ్వు ఆ మా అక్క వాళ్ళు వెళ్ళి బయేటప్పుడు కరెక్ట్ గా ఇట్లే ఫస్ట్ వాల్కి ఇట్లాంటి రె రెసి క్షన్స్ ఏం లేవు డ్రస్ల గురించి తెలుసా మక్క బాగా క్రాప్ టాప్లు అ అన్ని బట్టలు తీసుకెళ్తాడి కరెక్ట్ గా మనము ఎ టర్ అయ్యేటప్పుడు ఈ ఫిట్టింగ్ అంతా పెట్టినన్నారు
హహ
కరెట్గా మన వెళ్ళపోయి తర్వాత మళ అన్నీ తీసస్తారేమో
అవును మొన్న కూడా తీసేసాడు టీషర్ట్స్ అల్లో ఉండింది
అవును కదా
కొంత మల్ ఉంటారుగా ఎక్ మన క్లాస్ లోని ఎంతో మంది ఉన్నారు ఇంకా వేరే క్లాస్ లో చెప్పాలా అంతరూ వచ్చిన ఓకేఓే రంకో స్పోర్తే ఎప్పుడు ఎప్పుడు జోస్ చూడాలి
జోష్నా అవ్వ ఒకసారిసుకోచ్చిది చూసినావ వైట్ర్ంక్ టాప్ వే కొని ఆ రోజయితే మధు క్లాస్ వెనకుండా ఆడ చూస్తా ఉనింది కిందికి వంగిందంటే చాలు ఏంది కావ్య నువ్వ ఎందుకు బదు అప్పుడు చూస్తున్నామ అంటే ఏం చెయాలి కావ్య అంటుంది అయ్యో
ఇంకేద కించు కూడా చేస్తుంది ఏమో
అంతా ఏమో వర్గ అనిపిదు
నా శరణ కా వస్తుందిలే అని ఫీల్ వచ్చేస్తుంది
అయ్యో నిజమే అయినా అయినా వాళ్ళు ఎట్లా అసలు వాళ్ళిద్దరు ఎట్లా నాకు చనా డౌట్ మధు వచ్చ చ్చి నేను కాలేజ్ అయిపోయ లోపల కనుక్కుంటాను వాళ్ళద్దరి మధ్య ఏముందో అది నా లైఫ్ గోలు కాలేజ్ లో ఉండ ప బిగ్ ఏది నాదాని ఆ కనుకో కనుకో మాకు అదే కావాలా అన్న
హుం
ఏమో సెట్టే అవదు కద ఎ
ఆసల ఏ ఎంద ఎల్లా క్లోస్ అయిపోయారో ఏన్ ట్ వాళ్ళు కూడా వాడైతే బ్యాక్ లాగ్ తుండి సీనియరు
ఇయర్ బ్యాక్ అయ్యి మళ్ళా ఏమైనా అందగాడా అంటే బా కప్ప మూతి వేసుకొని అయ్యో వద్దులే నక్ అసల్ లు వాడ్ ఫేస్ చూస్తేనే ఒక లాగా అనిపిస్
వాడేమో ఒకలా సైకోలా ఇ అంట ఒకలా నవ్వుతాడు కదా వాడు
అసలు దేవుడు అనేవాన్నాడు ఇట్లాంటి ఒక క్రియేటర్ ని ఎట్లరా పుట్టించినాడు అనిపిస్తుంది నిజంగా ఆనెస్ట్గా
ఫిలెక్స్
ఉమ్ పేరు కూడా అట్టే ఉంది
క్రిస్టియన్ రా వాడు ఈమె చూస్తే హిందూ
ఆ పిల్ల పేరు కూడా ఫస్ట్ నేను చూసి ఈ పిల్ల కూడా క్రిస్టియన్ అనుకున్నా
ఉమ్ ప్రియా ఉందిగా ప్రియా పెట్టుకుంటార అనుకో రెడీస్ అనుకుంటా
ఉమ్ మేబి అయిఉండొచ్చు అయినా రెడ్డ రెడ్డిస్ అంతా పేరు వెనకలు రెడ్డి ఉండాల్సి
అవును నాది ఉన్నిందిరా మా అమ్మమ్మ ఆధార్ కార్డ్ పెట్టేటప్పుడు సరిగా చెప్పి సావలే అక్కడ
ఆహా
దాని వల్ల ఇప్పుడు మాస్ కార్డు దాని లోపల అంత రాలేద
అయ్యో
అయినా నా పేరుకేమి సెట్ కాదులే అది
విలేకా రెడ్డి అవును అంటే ఉండింటుంది కానీ ఫస్ట్ నుంచి అదే పేరు ఉండింటే అలవాటు అయ్యుంటుంది ఇప్పుడు కొత్త కొత్తగా యా పాయ ఉ వింటున్నాం కాబట్టి అట్లా అనిపిస్తుంది
ఇంకా స్ఫూర్తి సంతోషది బాగునింది పేరు
అయినా వాళ్ళేద్ వాళ్ళ అసలు పేరు కాదంట కదా
కాదు లష్టే అనుకో అయిన పేరు చూసేక అలా ఉండాలి వావు
అయినా వాళ్ళు ఎట్ నా రా అసలు వాళ్ళ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లాగానా
హ్మ్మ్
ఫెడ్స్ది బెనిఫిట్స్ లా గా వాళ్ళు ఉండేది అదే అంటున్న
ఏ ఒకరు చూస్తే ఇద్దరు ఇద్దరిది బ్యాడ్ ఉంది అంటారు వార్ చ వార్డ్ వాడు వాడుకొని వదిలేసాయి ఇప్పుడు వాడు ఎవరితో ఉన్నాడు తెలుసా ఆమె బెస్టి ఉంది చూడు మా పీజీలో ఆమెతో ఉన్నాడు
ఏ బెష్టి
రింగ్ రింగ్ హెయిర్
తెలియదే నాకు రింగు రింగు హెయిర్
ఆమె పేరు నాకు తెలియదు
అబ్బా ఎందుకులే ఒకప్పుడు ఒకసారి ఒక ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో పూర్తి చా మేకప్ చెకుండా ఏడుస్తా అవంతా చేస్తాను దానికైనా నాకు వ వచ్చి ఎవరుబ్బా రోహిత్ వచ్చి ఏేగ పోయి సంతోష పిచిపోయి సంతోష్ పిలుచు అని చెప్పి ఒకసారి కన్వర్జేషన్ అంత జరిగింది
ఆహాహా
అ
అమె ఎలా ఉన్నా బాగానే ఉంటుందికా
ఎవరు స్ఫూర్తి నా ఏవ
రెడీ అయితే బాగానే ఉంటుంది ఏమో కోతిలా నవ్వుతుంది
అవును ఎప్పుడు ఏదైనా మాట్లాడాలని కూడా ముప్పై రెండు పనులుంటాయి ఉంటాయి ఎన్న పల్లు ఉంటాయి అన్నిీ బయట ఉంటాయి అ ఏమో నాక అంతగా ఆపలంటే నాకు ఎందుకు క్లాస్ లో ఎవరి పైన ఏదో ఏదో
ఆ యవని చూసినా చీర కుట్చేస్తుంది నాకైతే ఆ దేవనందనయప్ప రాను రాను ఆ జ్యోష్ణ ఇప్పుడు ఇప్పుడు బూడ్ చేేసుకొని వస్తుంది అబ్బారాయ్
ఏమో అసలు ఈ మధ్య జ్యోసన అసలు కనిపించట్లే కదా దేంట్లో
ఏ కనిపిస్తుంది ఎక్కువ అది విష్ణుతో ఫుల్ క్లోజ్ మ్యాచింగ్స్ కూడా వేసుకొని వస్తున్నాడు ఇది
అవునా
చూడ్లీ
లేదే
అది కావాలనే వేసుకొని వస్తున్నారో నార్మల్గా అదిద జరుగుతుంద తెలీదు ఆమెక్ వాడ పైన గుడ్ ఇంప్రెషన్ ఉంది మలేరానార వాడు ఆ ప్రియోజ పైన అం అంటే అబ్బా చచ్చిపోతుంది పింక్ లీప్స్ పింక్ క్లిప్స్ అనే
అబ్బ
ఎన్ని సర్లు చెప్ప తెలుసా మీకెందుకు అందరికి ఎందుకు తెలీదు తెలీదు కూడా చెప్పలేమ ఇంకా
ఆహా
ఉ
అయినా ఇంకా మాట్లాడుకోరు కదా ఫౌజి జూస్
అమె కోష్ లేైరా
నిజమే
ఉ
ఆ పిల్ల ఎంత మందిని పక్కన వాళ్ళుని ఇన్సెల్ చేస్తుంది తెల్స్ ఆ అస్సలు
ఆమె చెప్పేతే కరెక్ట్ అది ఇది ఏమోమె ఆమెకి ఎక్కువ మెచ్యూరిటీ ఉంది అని ఫీల్ ఆమెకి ఉంద అనుకో అయినా ఆమెకి అబ్బా అబ్బయి అంటే అస్సలు పడదు
ఆ అబ్బాయి లంటే అస్సలు పడదు రే అమ్మాయి
మూటకూడదు అని అమె ఫీల్
ఏ మాట్లాడకూడదు ఆగరా ఆ పిల్ల ఇన్స్టాగ్రామ్ రిక్వెస్ట్ పెట్టిన ప్రతి వాళ్ళతో మాట్లాడుతుందంట తెలుసా
ఉహు
ఆ స్ఫూర్తి స్ఫూర్తి చెప్పింది ఆ ఇన్స్టాల ఎవ్వరు క్వెస్ట్ పెట్టిన కూడా మాట్లాడు దట అబ్బాయిలతోనే మళ్ళ మళ్ళ అందరితో మాట్లాడేసి హాయ్ అన్ని మెసే అండ్ రిస్ట్ ఐడోంట్లైక్మేట్
ఉ అవును పెద్ద పెద్దగా పెడుతుంది హెట్ మెనూ రీస్ జనరేషన్ అని కొరియన్ మెన్ అ మెనూ హు స్టాండర్డ్స్
చిరాకు
ఇప్పుడు ఇప్పుడు అదేమో బి టి ఎస్ వచ్చింది వామో చచ్చిపోతుంది అక్కడే
ఆ ఏదో పెన్ను పట్టుకుని అంతా పెట్టింది మెంటల్ లాగా
ముతాజ్ రాగానే పోయి పైన పైనపడిపోయి ఉందంట సౌత్ కొరియా నుంచి
మళ్ళా ఆ పిల్లకి పాకిస్తాన్ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారంట కదా
ఎవరు
పాకిస్తాన్
ఆహా ఏం లేదా అంటే ఉత్తి అబద్ధాలే
లేదు రా ఏదో స్టేటస్ అంత పెటింది ఒకసారి
అవునా తెలీదు నాకు అప్పుడు తెలియలేదేమో
ఉ హు
ఆమెతో అడ్వాంటేజ్ బాగుండేది టేక్కేరింగ్ తెలుసా భాగ మొహానికి ఇది ది వాడు అది వాడు అని చెప్తుంది అది ఓకే అది బాగా టేక్ కేర్ చేస్తున్నాయి తా ఎం అది ఉ
అంటే ఒక పర్సన్ కి ఒక వాళ్ళ ఇండివిజువాలిటీ అనే ఉంటది వాళ్ళకి కొన్ని ప హ పర్సనల్ అవి విసురుతాది లేదు నువ్ నా ఫ్రెండ్ కాబట్టి మ్మ్ నా ఫ్రెండ్ కాబట్టి నువ్ ఇట్లే ఉండాలా అమ్మే ఫ్రెండ్ కాదు ఎట్లా చేయాలంటే అది ఎవరు ఒప్పుకోరు
ఉమ్మ్
మ్మ్
హా ఇంకా ఎప్పుడు తినేది నువ్వు
తే ఇప్పుడు ఇంక వెళ్తాను రా ఇప్పుడు ఈ ఫోన్ మాట్లాడేసిన తర్వాత నాకు ఆకలి ఐతుంది నువ్వు ఎప్పుడు తింటావు రోజు ఆ అంతే నేను కూడా ఏం పైన బట్టలు ఆారేసి ఉన్నవన్నీ తెచ్ కొని మర్త పెట్టుకునేసి ఇ అవునా నేను నిన్నే ఆరేసా ఈ రోజు తెచ్చుకోవాలని లేదు ఇప్పుడు స్టార్ట్ చేయాలి నైనా రెడు రెండు జదివేసా ప్రాబ్లమ్స్ ఉ రొండు ప్రాబ్లమ్స్ రెండు టాపిక్లు అయిపోయినాయి ఇంకో టాపిక్ ఆ
ఫోన్ పెట్టుకోవా
ఫోన్ పెడతా థయరీ ఉన్నాయి కదా టూ మార్క్స్
అంటే ల్యాబ్ లో కదా జిజినోని ఆమె ఏమో
జిజినా వస్తే పెట్టను
జిజిన ఏం చేస్తుంది లాస్ట్ టైమ్ తెలుసా ఫోన్ లో అంతా అక్కడ పెట్టేయండి అని చెప్
ఆ మేబి అమ రాధనుకుంట
లేదరా వాళ్ల్ లాభే ఉండేది ఎనల్పికి
అవును వాళ్ళ లాభే ఉంటుంది ఆ ఎన్ లాభంటే ఆ మేడం ఆ స్కూ సబ్జెక్ట్ కి రాకూడదు కదా లేదు మనం సిఎల్ అంతా రాసినం ఇప్పుడు ఆ సబ్జెక్ట కాకుండా వేరే సబ్జెక్ట్ వాళ్ళు వచ్చారు నీకు గుర్తులేదేమో
వాళ్ళు సబ్జెక్ట్ లేదు కాబట్టి వేరే వాళ్ళొచ్చారు
లేదు ఇప్పుడు ఎట్లా అంటే నార్మల్ గా ఆ వేరే ఫ్యాకల్టీనే అసైన్ చేస్తారు అంటే ఇప్పుడు మనకి ఈ ఫ్యాకల్టీ ఉంది కదా ఆ ఫ్యాకల్టీ లేకుండా వేరే ఫ్యాకల్టీ మన క్లాస్ లో ఉండే వాళ్ళు ఎ ఎవర్రారు మనకి
ఉహ్హుమ్
మ్మ్ ఒకవేళ ఇప్పుడు మనకి ఆరెల్ ఉందఅనుకో అది ఎన్ఎల్పి పీరియడ్లో ఉందను అప్పుడు ఓకే ఏం ప్రాబ్లం లేదు ఎన్ఎల్పి ఉంది అదేం మేడం న్యూమరికల్ ఆప్టిమైజేషన్ తుందనుకో అప్పుడు మేడం ని మారుస్ తారు అట్లా
అయితేయి రేపు జిజిన రాదు
ఆ వచ్చే అదే నాకు డౌట్ గా ఉంది ఎందుకంటే అలా ఆమె ఎన్ఎల్పికి వస్తుంది కానీ జరిగే ఎగ్జామ్ ఏమో న్యూమరికల్ ఆప్టిమైజేషన్ వాళ్లు చెక్ చేసుకో కున్న ఆమెనే పెట్టినారంటే మాత్రం బుక్ అవుతాం
పక్కా పెడుతుంది పడితే మొత్తం స్ట్రిక్ట్ పెడుతుంది తెలుసు ఆమె కావాలనే పెడుతుంది అందుకే జూజిర చెప్పు
అసలు ఆమె ఎవరికీ నచ్చదు రా క్లాస్ లో
ఆత్మలకు అదేమిష్టము క్యూట్ క్యూట్ అసల్
ఏం క్యూటో స్వామి ఆమెను చూస్తేనే ఒక లాంటి ఆమె చెవులు ఆమె మూతి ఏలియన్ ఉంటాది చూడు ఆ చిన్న మొఖం ముందరుకు ఉంటుంది తి మళ్ల అట్లా
ఊ
అట్లా ఇంకేమో చూడాలి రేపుడు దా దేవుడి పనే భారం వేయ్యాల
ఊమ్ ఫైనల్ రేపు రాసేయచ్చులే తర్వాత కూడా రాయద్దు నాకు వద్దు మీది తియరీ
ఆ అది తీయరి
ఇంకా మండే చూసుకోవాలి ఆరేలు ఆ ఈ స్వరూప్ ది
ఊ అదయిపోన వెంటనే అ పెడతారు కదా ల్యాబు ఉ
ఈ జావాది రాయలేము సంతోష్ దయితే అస అల్ రాయలేము ఇంకా మోహన్ కూడా అయితే పెట్టట్లే వాడు మంచోడు
నాకు కూడా దాంట్లోలోంచే ఇస్తాడు గాబట్టి నో ప్రాబ్లమ్
టే డైలీ సియేలాగే ఉంటది మాకు వాడు పెట్టేది అందుకని పెట్టాడు వచ్చి ఇంకా న్యూమరికల్ ఆప్టిమైజేషన్ అ వాళ్ళు వైవా అడిగేస్తారు లేడ ఇప్పుడు